హాయండి, ఏం చేస్తున్నరం డి
ఏం లేదండి ఖాళీ డి మా అమ్మ వాళ్ళతో ముచ్చట
అవునా అండి నిద్ర వస్తలేదా అండి ఇంకామీరు పండుకుంటలేరు, ఆహా మీరు ఎట్లయినా లేటుగానే పండుకుంటరా. ఆ ఏ పడుకుంటర అండి మీరు
అవునండి
అవునా ఓ మా ఇంట్లో కూడా మా చెల్లు ఉంటదండి. మా చెల్లె కూడా గిదే అండి రోజు లేటాట్ గా పండుకుంటదండి ఎందుకు ఫోన్ చూసుకుంటా ఆ మ పెద్దమ్మా అది కొడతది ఎంత కొట్టిన గాని ఇనది
అవునా
ఉమ్ లేట్గా లే లేటుగా పండుకుంటది లేట్ ఇగ నైటు మళ్ళా సెల్లు చూత్తది నిద్ర పట్టది అంటది మళ్ళా, తెల్లారేమో పన్నెండు గంటలకు లేస్తదండి.
నైస్ చెల్లండి అట్లాంటి ఆమె ఉండడం అదృష్టం అండి లక్ష్మీదేవి అంటరు. అంటున్న
ల లక్ష్మి పొద్దున లేసి ఏడు గంటలకు లేసి స్నానం చేసి వీళ్ళు ముగ్గేత్తరు అండి, మీ పన్నెండుఅయ్యేదాకా పంటే లక్ష్మి ఎట్ల అయితరండి.
ఐతరండి.
ఏమో అండి మేమైతే కాలు మొక్కుతం మాకు లక్ష్మీ ఐతే అత్త లేదండి, రాకు రావద్దను మా చెల్లె ప్రార్థిస్తాన్నట్టున్నది, కాలు మొక్కినప్పు డల్లా.
అయ్యో
వీళ్ళ వీళ్ళత్తనే మాటినరు రావద్దు, వీళ్ళకి ఇట్లనే ఉండాలని చెప్పి మొక్కుతాంది.
అట్ల ఎందుకు అనుకుంటరండి.
ఏమో అండి అట్లా మ చెల్లా అండి, ఆ పిల్లని ఒకటి కొడదామనుకుంటున్నాను గని, ఇగ బక్క పానాన్ని కొడితే ఎట్లా ఓర్సుకుంటదని చెప్పి ఉకుంట మీకేవలైన అన్నలు ఉన్నరండి.
ఏంటండి ఓ నాకు ఫుల్ మంది ఉన్నారండి, ఇదే ఇష్టం నాకు
అవు అవునా ఆహా మీ ఏ అన్న ఇష్టండి మీకు, కొద్ది అన్నలు ఉన్నర
ఓ అట్ల నేను చెప్పనండి, ఒక అన్నయ్య పేరు చెప్తే ఇంకో అన్నయ్య ఫీ ఫీల్ అయిత వా నార్మల్గా ఒకప్పుడు భాను ఉంటు ఒక గల్లీలో ఒక అన్న ఉంట వాళ్ళ వాళ్ళనే మా అన్న వాళ్ టే నాకు అన్న తెలుసు ఒక రోజు నార్మల్ గా ఆయిల్ పెట్టి చెల్లే అంటే ఆయిల్ పెట్టినందుకు ఓ మా నాలైతే ఒక లైక్ గర్ల్ ఫ్రెండ్ గాని ఒక హస్బెండ్ గాని ఉ వాళ్ళ కంటే ఎట్లా ఫీల్ అయ్యిందో అంత ఎక్కువ ఫీల్ అయింది ఆ అన్న నాకు పరిచయమైంది కూడా మా అన్న వాళ్ళనే కానీ వీళ్ళ అంత ఫీల్ అవుతారు మీ సొంత అన్న మీ సొంత అన్న నాకా మా ప్లేలెన్స్ మళ్ళా గసువంటన్నా నాకు ఏం చేపరంటా
అంతేగా అ మరి మీరు అన్ని తెచ్చి అన్నలు ప్రతి ఒక్కరు తెచ్చి నీకు ఐస్ క్రీమ్ కొన్నప్పుడు ఐస్ క్రీమ్ పట్కొచ్చ తే మీరు ఎవలో అన్నకు పెడితే వాళ్ళకి ఫీల్గరా ఆండీ
వాళ్లకీ కూడా పెడుతునండి నేను చానాసార్లు అది గుర్తించారు నేను ఏదైతే ఒక రోజు వాళ్ళ వళ్ళ పరిచయమైనా ఒక అన్నకి జస్ట్ ఎప్పుడు అడగకడగక అడిగినని పెట్టినందుకు వామో
అంతే అండి ఏ వాళ్ళు తిట్టినా కానీ ప్రేమగా తిడతారండి వాళ్ళు ప్రేమ ప్రేమతోన్నట్లా వెళడ ప్రేమా అండి ఆది అతి ప్రేమా
ఉహు అలానే
ఉమ
నౌ అ సాల్ట్ త్రీ
అదే అట్లా అట్లనే అన్నల ఎట్లా చూపెడతారు అండి ప్రేమ అట్లా అలాగనే చూపెడతారు కదండి ఉమ్ బయటా
ఇంకా
అవునా
ఎటైనా షాపింగ్ బయటికి వెళ్లారా
నైట్ వెళ్లాండి రీసెంట్‌గా అంటే హడ్రాయిడ్ వెళ్ళాను రీసెంట్ గా చార్మినార్ కాటికి పోయినగాని నాకు అడ అంతా బడ్జెట్ లేకపోయాదండి మేము కొనుక్కొని రాలే అండి నేను
అవునండి మా అన్న వాళ్ళు కూడా నిన్న మొన్న ఒక అన్నపోయిండు ఇయాల కన్న పోయిండు గానీ ఒక చెల్లి ఉన్నది చెల్లకి ఏమైనా కొనుక్కుందాం అని ఏం తెచ్చుకోరాలే
అవునా వాళ్ళైనా బడ్జెట్ లేవు రండి
ఒక అన్నే ఏమో చార్మినార్ పోయి స్నాప్ పెడతాడు నాక్ ఏమయినా పట్కర అంటే ముప్పై రూపాయలు ఏమన్నా ఏ స్వాభగీరం పోతాడు ఫోన్ చేసి నీకు స్కానర్ పెట్టినా వారు వంద కొట్టినొక్కానంటాడు
ఆ నా మంచిగుడ్డ మీ అన్నారు
ఏం చేద్దాం అండి ఏ జన్మలో ఏం చేశానో ఏం పాపం చేశానో ఈ జన్మలో ఇల్ అ ఏ జ ఏ పుణ్యం స్కూ
ఓ అద మా చెల్లలకు అదృష్టం అంటాండి మే అన్నలాగ వద్దు దొరుకుడు అంతే అండి మాలాంటి మంచి అన్నలు దొరుకుడే పా ఒకప్పుడు చెల్ ర అన్ని ట్రై చేసి ఇన్ని చేసేదండి ఇప్పుడు ఏం చేస్తలేదండి తింటాంది పంటాంది
అవు
ఒకప్పుడు లడ్డుకుండ అండి ఇప్పుడు మొత్తం ఎండిపోయి నేడి కారికి పాపం మా చెల్ల ఇంకా రికవర్ అయితలేదు పాపం మాకు కోలుకుంటలే
మూను
మీక ఏమన్నా లడ్డు కావడానికి ఏమన్నా టిప్స్ చెప్తారా అండి మా చెల్లకి రికమెండ్ చేస్తా నేను
ఒకప్పుడులు అడ్డుకున్నప్పుడు మీ చిల్లలు అడ్డుకున్నప్పుడు మీరు ఇట్ండే అండి
మీ మనడి ఏ మేం బాగానే ఉండా అండి
ఆ
ఆ మేము మంచిగానే ఉన్నాం మరి చెల్లే కొంచెం మేము ఎట్లున్నా పర్లేదండి మ చెల్ కొంచచం బాగా ఎండిపోతే మేము కూడా ఎండిపోతాం కదండి
మరి ఇప్పుడు మీంచి చిల్ బర్తం ఏ చెప్పే
అవునండి నవ బకనా ద అక్కడ దగ్గర నేను రీసెంట్ గా ఎయిట్ కేజీస్ ఏమో తగ్గిన మా సెల్ల ఏబట్టి ఎందుకంటే అప్పట్లా ఇంటికి పిలిచేది ప్రతి ఒక్క చేసిన కానీ మొన్న రీసెంట్ గా కదుక క చేసిందండి నన్ను డైరెక్ట్ మర్చిపోయిందండి ఒక ఫోన్ కూడా చేయలేదు నాకు అదే వేరే అన్నకైతే ఆయిల్ అవన్నీ పెడుతుంది
పాపం మట్ల తప్పు కదండి చెల్ ఇళ్లి విట్టడం
కాదండి మేము తెచ్చేదండి మేమ అండి కానీ వేట వేటలోకి ఎతుందండి
అయ్యో ఎందుక వస్తుందండి వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా పరిచయండి మీ వల్లనే కదా పరిచయం అయింది
మా వాళ్ళ పచ్చం అయితే ని మా మమ్మల్ని వేచి పెడతారా అండి అట్లా కదు కక్కరీ వేసింది ఒక్క పెట్టలేదండి ముక్క సరే రా గిన్నె కరిగేటప్పుడు కూడాన్నాను